నమస్కారం అండి ఆ నమస్కారం
స్తున్నారండి
చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నారు మీరూ తిన్నారాఅండి
తిన్నామండి అప్పుడే మార్నింగే తిన్నా మూ ఇంక మధ్యాహ్నం తినలే
పాప మీ బాబు పడుకున్నారా
పడుకోలేదండి ఆడతాళ్ళు చిన్నావే చిన్నావే నానిగాన్ని ఏడు ఏడిపిస్తుంది
అవునా నాని నేడిపిస్తుందా మీ మమ్మీ అచ్చిందా అండి
ఆ రాలేదండి రెండు గంటలకు వస్తది రెండు గంటలకు వత్తది
ఎండ బాగా కొడతంది కధ అండి ఎండ ల ఆటోలో పోవడం రావడం ఇబ్బంది అయితలేదా అండి మరి అక్కడ ఊళ పనులేవా
లెవ్వు ఆట అండి
లేవ్ వాటినా మీ ఊర్లో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటుారండి మీరు ఎట్ల జరుపుకుంట్రూ
మా ఊర్లో మే సంక్రాంతి పండుగ అంటే భోగీ రోజు ఆ కలార్సు వేస్తాం కలర్స్ వేస్తాం ఉమ్ పిండి వంటలు తోనీ చేసుకుంటాం భోగి రోజు సంక్రాంతి రోజు చేసుకుంటాం కానీ భోగీ రోజు ఎట్లా ఫస్ట్ భోగీ రోజు ఎట్లా చేసుకుంటామంటే ఊడ్సుకుంటాం చల్కుం బోల్లు ఇట్లా కడుకుంటాం చప్పుడ చేసుకుంటా పనంగా వసుకుంటాం ఇల్లు గట్లా దుకుంటావు
ఆ
సో ఇంట్లో శుభ్రంగా చేసుకున్న తర్వాత ముగ్గులు వేస్తాం కలర్ కలరు గారెలు మడుగులు సకినాలు గజ్జెలు అరిసెలు గా పిండి వంటలు అంటే ఇక చేసుకుంటాం ఇక బానే ముగల పైన ముగల పైన ముగ్ బులే వసి
కలర్ ఎన్నికళ్ల ఎస్తారు అండి తీర్ అన్నిీ రకాల కలర్ వేస్తారా ఏం వేస్తారు
ఉమ్ మాకు మాకున్నచ్చటి అట గ్రీన్ వైలెట్ పింక్ లైట్ గ్రీను బ్లూ అవి కలర్లు వేస్తాము ముగ్గులే వేస్తాం కలలు నింపుతాం మేము ఇట్లాగా మళ్ళీ మళ్ళీ భోగీ మంట లు మండేడి ఇస్తాం మళ్ళా కుండలు కుండలలో పాలు పొంగేటి అమి ముగ్గులు వేస్తాం నెమిలికల ముగ్గులు వేస్తాం
అవునా అంటే మీ
ముగ్గులో వస్తాయంండి డిజైన్స్ కూడా వేస్తాం. భోగి శుభాకాంక్షలుని రాస్తాం మళ్ళ సంక్రాంతి రోజు కూడా సంక్రాంతి శుభాకాంక్షలులనీ రాస్తాం
ఉమ్ హ్మ్ మీరు అదేంటి అమ్మ వాళ్ళ ఇంటికానే ఉంటారా అత్తమ్మ వాళ్ళ ఇంటికానే ఉంటారా పండుగకి
అమ్మ వాళ్ళ ఇంటికే వస్తామండి
అమ్మ వాళ్ళింటికి వస్తారు మరి మీ అత్తమ్మ వాళ్ళ కడా ఎట్లా జరుపుకుంటారండి
త్తమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా అదే విధంగా జరుపుకుంటారండి కానీ సంక్రాంతి ఉండూ ఇట్లా గొల్ల దేవుళ్లు ఉన్నోళ్ళు బోనాలు చేస్తారండి మస్తు చేస్తారు మా కాడ. ఆ వగల్ దేవుని బోనాలు, మల్లన్న దేవ ద బోనాలు, ఇవన్నీ మస్తు చేత్తరండి.
అవునా మీ అమ్మ వాళ్ళ కాడ ఉండయా అండి మరి అట్లా
ఆ లక్షిమ్ దేవమ్మ బోనాలు ఉన్నాయంండి
ఊహూ అవి ఎట్ల చేసుకుంటరండి లక్షిమ్ దెవమ్మ బోనాలు
రొక్ ఆ
లక్షిమ్ దేవన్న
మా అమ్మమ్ మా కామ్ లక్కిం దేవ్ బోనాలకు గద్ది ఉంటది ఆమె అండీ అదీ అలుకుబూత ఏస్తది, ముగ్గు ఏస్తది, ముగ్గు ఏసీ అది సంక్రాంట్ పండుగ రోజు జేస్తదండి. ల ఆ బోనాలు సంక్రాంతి పండగ రోజే ఏస్ తది అల్ల నయ పసుపు అన్నం, బెల్లన్నం, కూరగాయల భోజనం, అవన్నీ ఏసీ అక్కడ ఒక కోడ్ని కోస్తదండి. కోన్ని కోస్తే అండుకోని అంటే అంతక్ ముందు కుండలల్లా అండేది గానీ, అదినా తెచ్చుకపో. కుండలల్లా పెట్టేది మళ్ళా పక్క కానీ ఇప్పుడు అదంతా కానీ ఇట్లా అడ్డలల్లా
ఆహా అట్లనా ఆ డలల్ల బెలన్నమూను వై కెన్నం ఒండుతరా అండి, కూర ఒండుతరా అండి.
బెల్లన్న కూర అంతరు
తెల్ల అన్నం అండుతరు, కూర అండుతరా. ఊహు, అంటే మీరే తింటరా మీ చుట్టుపక్కల వాళ్ళని పిలుస్త పిలిచి పెడతరా.
ఉమ్, చుట్టుపక్కలొల్లు ఎవలే మేమే అచినప్పల్ల పెద్ద పెద్ద గ్యాంగే అత్తం. మా అమ్మమోలింటికి పండగల.
ఆహా, అంటే ఇప్పుడు మనం మళన్న పట్ లు దేవున్ని చేసిరనంటే వాళ్ళన్ వీళ్ళన్ పిలుస్తరు గదా అట్లా కూడా పిలుస్తరా అన్ ని నా డౌటు
లే చాలా మందికి వాడ మొత్తం ఉన్నాయండి అట్లా బోనాలు
అవునా అండి. ఆహా, కొత్త బట్ట వట్టుకుంటరా అండి లేకుంటే మామలుగనే చేసుకుంటార అండి.
ఉంటారు
ఆ
బంటి పోషమ్మన్ జేయాలన్నా, దుర్గమ్మన్ జేయాలన్నా, చె వాళ్ళ చెల్లల్లనూ, వాళ్ళ చెల్లె బిడ్డలనూ, వాళ్ళ అక్క బిడ్డలన్. అందరు ఈక్ ఒత్తరండి
ఆహా నిన్న కోటన్స్ జ జర జరిగింది గదా అండి అది మీకు దగ్గరనేనా అండీ టెంపుల్ కోటన్జానె జాతర
అంటే మా అమ్మ వాళ్ళకు మా అమ్మ వాళ్ళకు అక్కడ వాళ్ళు ఒక వారం వస్త్, ఆ తిరువారం దాకా మస్తు జాతార జరుగుతదటండి కొత్తగా కట్టిళ్ళు కదండి
ఆహా అవును మరి టెంపుల్స్ అన్ని కొత్తగా కట్టిస్తున్నారు అందుకే
ఏదనా బండ్ల వాహనాలు కూడా పూజ చేపిచ్చుకోవాలంటే చాన మంది అక్కనే చేయించుకుంటారుడి
ఆ ఆ, ఆహ్, మాది బాగా లాంగ్ అది మాకు బాగా తే తెలవదు అందుకే మిమ్మల్ని నడుగుతున్నానండి
మీకు ఏ టెంపుల్లు దగ్గర ఉంటయండి వేములవాడకి ఎప్పుడు పోయారండి మీరు
మేము శ్రావణంలో పోయినమండి శ్రావణంలో బా తక్కువ మందే ఉన్నారండి
అవునా అండి, ఆ
ఆ ఆ రూమ్ కాడ రూమ్ తీసుకున్నం మధ్య మధ్య రాత్రి ఒక టైంద్ మేం మీ నుంచి బయలుదేరి అడికి పోయేసరికి మ్య ఇగ ఒకటైంది రూమ్ తీసుకున్నం ఎనిమిదొందలు పెట్టి కిరాయి మాట్లాడుకున్నం అందులో ఉన్నం ఆ తెల్లార జామునే మొక్కులు అప్పాజెప్పడానికి పోయిన ష్నానానికి పోయినం గుళ్ళు చెపిచుకోచ్చుకున్నం మళ్ళీ ఇంటికి అచ్చినం
ఎదన్న చేసిర్ర స్నానాలు
ఉన్నాయండి గుండాలు ఉన్నాయి అప్పుడు శ్రావణంల కొంచం ఆ దేవుడికి పా పండుగ కదా
ఆ
ఆ అప్పుడు
మేము వెళ్ళినప్పుడు ఆడ గుండం లేదండి కొత్తగా గట్టిస్తున్నారు దేవనండి రెండు నల్లల కిందనే స్నానాలు చేసామండి
అ లేదండి మేము వయినం, దర్శనానికి పోయినం దర్శనానికి వయిన తర్వాత ఆడ మొక్కులప్పయెప్పం మళ్ళా కొసేపు ప్రశాంతంగా కూసోనీ పులిహోర లడ్డూలు కొబ్బరికాయ వక్కలు తిన్నామండి తిని మళ్ళా ఆ రూమ్ కాడికి వోయినం అండి మళ్ళా స స్నానాలు చేసినామండి, స్నానాలు చేసి అంటే మా అత్త అమ్మ వాళ్లు, మా యారలు వాళ్ళకు ద చేయించుకునుడు ఉంటదండి వాళ్ళ దానం చేయించుకోడానికి పోయిన్లు అది ఇగ వాళ్ళ వచ్చిన తర్వాత వాళ్ళ వ చె, వలచ్చే సరి ఇగ పోషమ్మ బోనం బత్తి పోషమ్మ బోనం తయారు చేసి పెట్టినమండి ఒక బోనంల పసుపన్నాం పసుపన్నం అండి ఒక ఒక ఒకా బోనం గిన్నెల పసుపన్నం అండి, ఆ వాటిని నూనెతో రాసి బొట్లు పసుపు బొట్లు పెట్టి అండి కొట్టి, యాపరిల్లు కట్టి పూలు కట్టి, పైన దీపం ఆ దీప దీపం పెట్టినామండి గిన్నెలో దీపం పెట్టి వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసి ఆ కిరయున్న కాడ గోడలకు కూడా బోట్లు రాసామండి
పొయిండ్ల కుండగట్ అటు కూడా వెయిలాండి
కొండగట్టుకు కూడా పోయినామండి గదే అయి బతిభూషమ్మ దర్శనం చేసుకున్నాక ఆ రోజు నైట్ ఆడ వండుకున్నామండి న సోమవారం రోజు నైట్ ఆడ వండుకుని తెల్ల తెల్లారు గట్లకు అటు బయలుదేరనామండి ఎల్లమ్మ తల్లి కాడికి కూడా పోయినామండి ఒక ఎల్లమ్మ తల్లి పా గుడి ఉంటదిట అటు కూడా తీసుకపోయిన అండి డ్రైవర్
అవునండి ఉండదా అండి అది ఎల్లమ్మ తల్లి గుడి అనేది
అవునండి కొంచెం షార్ట్ కట్ లో పోవాలండి అటు
అవున
పేయినం అండి పేనం పేయినం పేయినంక కొండగట్టు నుంచి మళ్ళ అటు పోయినం అండి దర్శనం చేసుకున్న తర్వాత ఆడ ప్రదక్షిణలు చేసినమండి చెట్టు కింద కోనేరు పక్కకు ఇటు
ఆహ మాక్ తెల్వదండి మరి ఎల్లమ గుడి అఏ కడుంటదని ఎవరు చెప్పలేగా మాకు అట్ల ఉంది అని
ప్రదక్షిణాలు చేసామండి ప్రదక్షిణలు చేసి మళ్ళా లడ్డు గిట్ల ప్రశాంతంగాద పులిహోర గిట్ల తిని మళ్ళా వే ముత్యంపేటకి వచ్చామండి ముత్యం పేటకచ్చి బొమ్మలు అవోటి ఇవోటి పిల్లలకు గాజులు గిట్ల తీసుకున్నామండి తీసుకోని వంటలు గిట్ల వండుకొని ప్రశాంతంగా వంటలు వండుకొని తిని ఆ ఎవరన్న హ్యాండ్ బ్యాగ్ పండుకోలెదండి ఇగ ఇన్ ఇగ బయలుదేరమండి అండి నైట్ ఎనిమిదో తొమ్మిది పదైందండి
ఆహ మీకు దగ్గరనే ఉంటదండి రొండో వా దూరం ఉంటదండి
దండి
మ్మ్ ఎన్నికలో చి ఎన్నవర్సు జర్నీ
జర్నీ పడతాందండి మనం సాయంత్రం ఏడు గంటలకు ఇ మా ఇంటి దగ్గర నుంచి ఏడు గంటలు బయలుదేరితే నైట్ ఒక టిన్నర రెండు అయిందండి పోయిసరికి
అమ్మో మీకు బానే వన్ తున్నదండి జర్నీ ఒక ఫోర్ అవర్స్ పడతాదండి మే ఎయిట్ బయలుదేరితే టెన్ లెవెన్ అయితా దండి
తమ్మున్ని పండవెడతరా
తిన్నారా అండి మధ్యానం ఆఫ్
తిన్లేదండి పిల్లలు అప్పాలు తింటున్నరూ
ఎన్నిస్ స్పెషలా అండి లేకుంటే పిల్లలు ఏడుస్తారుని అప్పాలు చేశారా
తలనా పైవిలదు దుకాణంలో ఊక కొనియ్యాలంటే పడు తున్నారు కదా అని ఒక మూడు కిలోలు పిండి పట్టించి చేసి
వాళ్ళు ఏమేమి వేస్తారు పల్లీలు ఏ స్తారా నువ్వులే ఏస్తారా
పల్లి లేయలేదండి ఒక మూడు కిలోలా పిండిని తీసుకున్నామండి తీసుకొని అందరుజులు వెల్లు ఉల్లిపాయ ఉల్లి వెల్లి ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అని దంచి దాంట్లో కలిపినాం అండి ఉప్పు కారం వేసి అల్లం వేసి కలిపామండి ఒక గ్యారెల మిషన్ మీద చిన్న చిన్న ముద్దలు వేసి వత్తామండి ఒత్తి మూకుట్ల నూనె పోసి
ఒకరు చేయచ్చా ఇద్దరు ఉండాలి ఒకరు ఇప్పుడు చేసుకోవచ్చా అండి
తిండి ఎక్కువ అయితే ఇద్దరు ఉండచ్చండి తిండి తక్కువంట ఒక్కయి తీసుకోని ఒకరుొత్తాల ఒకరు కాలవాలి ఇగ ఈ ఇద్దరు కావాలి
ఆ కట్ల పోయి మీద చేస్ హ
ఆ
కాల్ కట్ అయిందండి కట్ చేస్తున్నా అండి
పిల్లలు డిస్టబెన్స్ బాగా అయితుందండి అంత
ఆ సరే అండి థ్యాంక్స్ అండి ధన్యవాదములు